హలో హాయ్ హాయ్ అండి బాగున్నారా
బాగున్న నండి మీరూ ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి
మ్ ఇప్పుడే నేను ప్రస్తుతం టూర్ లో ఉన్నా
టూర్ లో ఉన్నారా చూస్తున్నాను వాట్సాప్ స్టేటస్లు పెడత తున్నారు. గా
ఆ టూర్ వెళ్ళాను గోవా వెళ్ళామనమాట
గోవా వెళ్ళా ఎంజాయ్ చేశారా బాగా
ఇంకా అక్కడే ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం
అదే అే స్టేటస్లు పెట్టారు కదా వెళ్తున్నప్పుడు అట్లా అది ఎట్లా అండి ప్యాకేజా
ఆ ప్యాకేజ్గా వెళ్ళదండి లేదు ప్యాకేజ్గా వెళ్ళలేదండి మామూలుగానే వెళ్ళాము. ఓన్ వెహికల్ మీద వెళ్ళాము. అందరం ఫ్యామిలీగా వెళ్ళాము అనమాట ఆ ఆ అవును ఆ అవును ఆ పిల్లలు కూడా ఉన్నారు కదా సరదా ఉంటదని ఇంకా టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట డ అలా గోవా వెళ్దాం అనుకున్నాం గోవా నుంచి మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి కేరళ వెళ్దాం అక్కడ కూడా బాగుంటుంది కేరళ అది కూడా చల్లగా ఉన్నా ప్రదేశమే బాగుంటుంది కూడా
అవున అవును వెళ్ళాలండి అక్కడ అంతా కొబ్బరి చెట్లు ట్లు ఇవన్నీ ఉంటాయి కదా స్వీట్ కూడా స్వీట్ కూడా అక్కడ అండి ఎక్కువ కొబ్బరితో చేస్తరంట కదా స్వీట్ ఆ మళ
గా యూజ్ చేస్తారు
ఆ అక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ కూడా ఉంటారు మళ్ళీ కేక్ కూడా బ్లాక్ కేక్స్ అక్కడ చేసే కోసేడ్డాండి ఇక్కడు అ టూర్ కెళ్ళినట్టు ఎల్లి కొంచెం మైండ్ డిప్రెషన్ పెట్టి ఇగ రైట్ ఐటమ్స్ చూసి అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చుకోవాలి మనం మంచివి
అవును అవునవును కరెక్టే చాలా బాగుంటాయి అక్కడ అయితే అక్కడ హెయిర్ ఆయిల్ కూడా బాగుంటుందంటండి
అవును వాళ్ళ హెయిర్ ఎంత బాారుంటది గమనించరా వాళ్ళు నల్ల చా మన హెయిర్ కంటే వాళ్ళ పేరు మందంగా నల్లగా ఇంత బారుంటాయి
అవును ఒరిజినల్ కొబ్బరి నూనె అండి అక్కడ అవును అక్కడ ఒరిజినల్ కొబ్బరి నూనె వండుతారు అవును ము కోటము అది కూడా తగ్గుతుంది అ అక్కడ అంతా ఆయుర్వేదిక్ ఆ ఆ హ ఇది కూడా కూడా ఉన్నయి ఆయుర్వేద ఇక్కడ మందులు అన్నీ కూడా ఇస్త వస్తు ఉంటారు ఈ జుట్టు రాలటానికి వాటిలికి కూడా మందులన్నీ కలిపి ఆయుర్వేదిక్ దాంట్లో ఇస్తారన్న మాట చాలా బాగుంటుందంట జుట్టు కూడా రాలటం తగ్గువ అ ఎంత జరుగుతుందట అందుకే ఒకసారి కేరళ కూడా వెళ్ళి చూసినట్టు ఉంటుంది ఆ అక్కడ
కొబ్బరి లడ్డూలు కూడా ఇప్పుడు మనం కొబ్బరి బెల్లం కొబ్బరి లడ్డూలు అట్టలా చేస్తే కూడా బలం అంటా బ్లడ్ బాగా వస్తుందంట
అవునండి అవును అవును ఓ మీరు ఏ టూరు ప్రయాణ చేసుకోలేదా
ఆ చేసుకున్నామండి మన వాళ్ళు బీచ్ కి వెళ్దామంటారు మా వాళ్ళు కూడా ఆ రేపు ఎలేది రేపు ఎలా అడం మేముంది ఉంది మీకు టూర్ కి ఇప్పుడు లగేజ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాము ట్రైన్స్ కూడా బుక్ చేసుకున్నాము మేము బా బా బాపట్ల బీచ్ ఒకటి తిరుపతి దగ్గర జూ పార్క్ ఒకటి ఉంటది పెద్దది అదొకటి ఇవన్నీ చూసుకుంటూ వద్దాం అనుకుంటున్నాం ఆ దారిలో ఏమేమి ఉన్నాయనిక ఒక కేరియాకు పోతాం కదండి ఆ దగ్గర ఉన్నవన్ని కవర్ చేస్త వని మాట అట్లా అనుకొని ఒకదానికి కనుక్కోని పోతాం మధ్యలో ఏవేవో ఉన్నాయో చూసి తాగుతాం ఆ అ ఎక్కువ రోజులు కాదు కానీ ఒక త్రీ డేస్ లో పెట్టుకుంటాం ఒక రోజు పోవడానికి ఐద్దిగా ఒక త్రీ డేస్ ట్రిప్ అవుతది ఆ వ్యూ చూసుకుని ఒక రోజు రావడం ఉంటది చెల్లి వాళ్ళు కూడా అందరూ వచ్చారు అందరం కలిస్ మేము లగేజ్ంత ప్యాక్ చేసి ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని చేసాము ఇంకా వెళ్దామని అనేసి అను కుంటున్నాం అట్లా
బీచ్ బాగుంటుందిలేండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్
ఆ ఆ వాళ్ళ కోసమే అండి
అవును అవును వాటర్ ఫాల్సు అవి కూడా బాగుంటాయ్ తిరు తిరుపతి లో వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి
అ ఆ అవునవును ఎప్పుడు అక్కడ వాటర్ ఇట్లా వస్తా ఉంటాయి విన్న చూసాను ఆ
వాటర్ వస్తుూంటాయి బాగుంటాయి కూడా కానీ వనకాలం వెళ్తే చాలా బాగుంటుందండి
ఆ అంటే వీళ్ళకి హాలిడేస్ ఉండవు కదండీ
అవునవును
వాళ్ళ హాలిడేస్ గురించి చూస్తున్నాం మెయిను
అవును
అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొ ఇప్పటి అనుకుంటాం అండి ఇప్పుడు ఇయర్ టెంపుల్స్ చ చేసో ఇట్లా ఏమన్నా చూసి వొచ్చావ అనుకోండి నెక్స్ట్ ఇయర్ వాటర్ఫాల్స్ అట్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వేస్తాంక మంత్లీ మంత్లీ అంటే మనకు బడ్జెట్ ఎంత ఉండదు కదండి సమ్మర్ హాలిడేస్ లో ఇగా ఒక్క ఇయర్ ఒక్కొటి అనుకుంటాం పోయినసారి వాటర్ ఫాల్స్ చూసాము సిస్టర్ వాళ్ళ మేము అందరం కలిసి వాటర్ ఫాల్స్ ఉన్నాయి సిస్టర్ వాళ్ళ ఇంటిక వెళ్ళి ఆ అది చిన్న పిల్ల కాలు వల్లా పో ాయి వాటర్ ఫాల్స్ చాలలో బిల్లి వెన్నెల మడుగుగాని అవి ఇవి చాలా ఉన్నాయి వా వసించినాయి అవన్నీ చూసాం పాలు లాగ వస్తాయండి వాటర్ ప్యూరుగా పైనుంచి కొండల్లోంచి
ఆ అవి ఎంత బాగుంటాయో అసలు ఆ ఎంత టేస్ట్
కనిపిస్తుంది అవును
చాలా ప్యూర్ గా వైట్ కలర్ లో బలే ఉంట
అదే అంటున్న మన ఫేస్ చూసినా కూడా మన ఫేస్ అర్ధం లాగా అనిపిస్తుంది సరే
అవునవును అదే వైజాగ్ దగ్గర అరకు విన్నారా అరకు ఆ ఆ అక్కడ బాగుంటది గృహల్లోంచి ట్రైన్ వెళ్ ంది అది చాలా బాగుంటుందం ఎజాయ్మెంట్ చేస్తారు పిల్లలు కూడా ఆ గృహ లోని వెల్లినప్పుడు చీకట అవు అరుపులు అరుపులు అరు వస్తుంటారు పిల్లలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వైజాగ్
వెళ్తే ట్రైన్ లోనే వెళ్ళాల అంటారున్నారు్ర
అవును ట్రైన్ లోనే వెళ్ళడి
అే కరువు టైప్ లో వెళ్తుంది కాబట్టి అది చూస్తామంట అందరుూ అదే అంట అంటున్నారు ఎళ్ళాలండి ఎలాలేదు ఒకసారి కూడా
ఆ బాగుంటాయిగ్గర చాలా బాగుంటుంది వైజాగ్ బీచ్ కూడా బాగానే ఉంట దార్క బీచ్
ఓకే చూసానండి బీచ్ చూసాను ఓే ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ఉంటే వెళ్ళుండేము అక్కడ ఒకసారి ఆ బీచ్ చూసాను బాగుంది షిప్ ఫస్ట్ మెయిన్ లో ఎంట్రన్స్ లో పెద్ద షప్ ఉంటుది కదా అది మోడల్ కోసంని అకా చూసాను ఇక ఏదో మార్పులు చేర్పులు చేస్త వస్తారు కదా ఎప్పుడు ఒకేళ ఉండరు కదా ఇక అన్ని ఎంటలు కూడా బాగుంటున్నాయి కదండి ఎండలు చూసు కోవాలి మన ఫైనాన్షియల్ యూస్కోవాలి సిబ్లింగ్స్ ఇట్లా ఎవరన్నా వస్తున్నారా లేదా అంటే బస్ కేలాాల ట్రైన్ కలాాల లేకపోతే మనకి కా తీసుకోవాలా ఇీలన్నీ ఆలచంచుకుంటే ఆలోచుంట కూడా కొంచం డిలే అవుంది
అవునవును వైజాగ్ షిప్ యార్డ్ ఉంది దాంట్లో తెలుసు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మాకు అక్కడికి వెళ్ళాం అనమాట ఆ షిప్ లోకి ఎక్కితే ఎక్కడ ఏది మందులు ఎక్కడ ఉంటాయి కిచెన్ వేరేగా ఉంటుంది వాళ్ళు పడుకోడానికి వేరేగా ఉంటుంది అట్లా రూమ్స్ రూమ్స్ గా ఉంటుందండి అది షిప్ కూడా చాలా పెద్దది అనమాట చాలా ఎక్కడ ఏదన్నా మనం ఫైరింగ్ లాంటి చేయాలన్నా అక్కడ చేయడము అట్లా చేయటము ఏదన్నా మంటలాగా వస్తే వేరే చోటు నుంచి వెళ్ళిపోవటము అట్లా చాలా రక ఉండ చెట్లు
చూసానండి యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను నేను అలాంటివి దొంగలు వస్తే వాళ్ళు దాక్కోవడానికి కూడా ఇప్పుడు సముద్రంలో లే ఎక్కడెక్కడ వాళ్ళ దొంగలు కూడా వస్తారు కదండి దాకోడానికి కూడా లోపల ఉంట నేను కూడా అన్ని అంటే కొన్నికం లైవ్ లో చూసాను కొను కొని యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను దొంగలు ఉే దాక్కకోడానికి కూడా ఉంటే అది కొంద మంద్రి చంపే సళ్పోతారు వాళ్ళ ఏ వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాో ఇచ్చేస్తారట వాళ్ళు
అవును అ అండ్ షిప్ లో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీగా కొన్ని పెడతారట వాళ్ళకి ఏంటంటే వాళ్ళు షర్ట్స్ అవి వేసుకో ము సూట్వి అవి వేసుకుంటే వాళ్ళకి
కానీ ఏ పనైయినా రిస్క్ కదా అండి కొంచెం అలలా ఇటుక షిప్ మునిగిపోతే వాళ్ళ లైఫే రిస్క్ లో పడిపోతుది
ఆ ఆ తప్పలేదు ఆ అంతేగాని అవునవులే కాని అంటే చెప్యాడు ఉంది కదా అని మావాడు పని చేేస్తున్నాడు కదా అని అందులో రాద్దా చూద్ది ని అని చెప్పంటే ను తీసుకెళ్ళార అనమాట అట్లా వెళ్ి అవన్నీ చూసాము బీచ్ క వెళ్ళాము అదే ఇప్పుడు ఆ షిప్ే అక్కడ బీచ్ ఒడ్ని పెట్టారు అనమాట ఇట్లా ఉ ఉంటుంది షిప్ లో ఇట్లా ఇట్లా ఉంటాది అని ఆ చెప్తాను అంటది ఆ అవును
లైఫ్ ఉన్నదే మన షార్ట్ కొంచెం చిన్న ఏజ్ అంటే కొంచెం పెద్ద ఏజ్ అయ్యా మనం అటు ఇటు కనీసం మోకాల నొప్పులు వస్తాయి అటు, ఇటు నడవలేం ఏం చేయలేము కొంచెం పంచుకుండి నడవగల అప్పుడే ఇట్లా టూర్లకు అటు ఇటు బయ పిల్లల తర్వాత ఎట్లాగా ఎంతో ఎక్కువ దూరం నడవలేం కూడా ఎల్లినా ఆ ప్లేస్ మనం ఏమంటారు ఎంజాయ్ చేయలేము కదా ఆ అట్లనే క ఒక మనం ఫిఫ్టీస్ లోపు ఒక ఫిఫ్టీస్ లోపు ఇట్లా అవి ఇవన్నీ చూసొచ్చినామనుకో కొంచెం బెటర్ కనిపిస్తా ఉంటది
అవునవును అవును రాజమండ్రి ఉంది రాజమండ్రిలో రై ే ఒకటి ఉంది అక్కడ వెళ్తారు అక్కడ నుంచి షిప్ లో వెళ్తూ ంటారు జనాలు
షిప్లో వెల్తారా ఓకే
ఈ ఇప్పుడు కృష్ణ ఉంది ఇక్కడ అంటే విజయవాడ ఉంది కనకదుర్గమ్ అవును గోదావరి అవును గోదావరి గోదావరి అంట పట్టుసీమ విన్నారా అది గోదావరి మధ్యలో ఉంటుంది గుడి అరిటి చెట్లు అన్నీ ఉంటాయి పైగా ఒక టెంపుల్ గోదావరి మధ్యలో ఉంటుంది అక్కడ దాన్ని పట్టుసీమ అని పిలుస్తారు హలో ఆ దాన్ని అట్లా పిలుస్త సార అనమాట అది ఆ టెంపుల్ కూడా వెళ్ళాలంటే మనం షిప్ లోనే వెళ్ళాలి
ఆ
వెళ్తే ఆ దర్శనం అది చేస్త
అంటే ఎక్కువ వాటర్ ఉన్న ప్రదేశంలో ఎక్కువ అయ్యి పండుతై గ అండి వాటరు ఎక్కువ స్టేట్స్ లో ఇలాంటి ఎక్కువ పండుతై అంట కదా
అరటిపళ్లు అవి అక్కడే పండుతాయండి బాగా చెక్కర గెలీలు అని అవి రకార చలు సేకడా అటు ఫ్రూట్స్ అనీ ఆ చాలా రకాల బంగిలు ఇన్న స చాలా రకాలు వస్తాయి అండి
ఆ ఓకే
మీరు విన్నారా అది విన్ననే ఉండకపోవద్దు
ఆ విన్నామండి ఇప్పుడు దేశాలలో ఎడఎడ ఏమ్ ఉన్నాయో అన్ని టీవీలలో సెల్లోనే చూస్తున్నాం గా విన్నాము ని చూసింది తక్కువ విన్నాను కాని ఇంకా చూసింది తక్కువ అన్నమాట టెక్స్ట్ అక్కడే అండి అక్కడ చేసి వస్తుట్టు మన దగ్గర పండవు అక్కడ అక్కడ పడింది మన దగ్గర పండువు అక్కడ వంట చేసినట్టు ఇక్కడ చేయరు ఇక్కడ ఎక్కడే ఉంటాయి ఇ ప అంటారు అ నెల్లూరు చేపల పులుసు అని ఒక ల్యాండ్ మార్క్ ఏందంటే అక్కడే చాల బు బాగుండదనే ఇక్కడ తిరుపతి లడ్డు అంటే ద్దరు అక్కడ లడ్డు ఫేమస్ అని అట్లా ఒక ల్యాండ్ మార్క్ అని ఉంటది అక్కడక్కడే ఫేమస్ అండి వేరే వాళ్ళు చేసినా ఆ టేస్ట్ రాదు ఆ ప్లేస్ రాదు
అవును
అట్లా మేము వెళ్ళినప్పుడల్లా మేము మేము ఒక ఏరియాకు పోతే అక్కడ ఉన్నా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అయినా అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమున్నాయి అక్కడ సరౌండింగ్స్ లో ఏమేమ్ ఐటమ్స్ అంటే ఏమేమి ఉన్నాయి ఇంకా చూడదగ్గ ప్లెస్ ఏమి ఉన్నాయి అవన్నీ కనుకుంటా ఉంటాం అన్నమాట ప్రతిసారి ఎప్పుడైనా సరే
ఆ అవునవును కనుకుంటేనే కదా మనం తెలిసేది వెళ్ళినప్పుడే కదా మనం అన్ని చూడదగ్గర నవి తెలుసుకోదగినవన్నీ చూపిస్తది మనం అక్కడ అట్లా చూస్తుంటేనే మనకు తెలుస్తుంది ఓకే అండి బాయ్ బాయ్
అ ఏతే కాస్